పిలుస్తా ఉన్నా కట్ చేసినావు కదా నువ్వు
నేను కట్ చేయలే అది ఆటోమేటిక్గా కట్ అయిపోతాది
ఓహో టెన్ మినిట్స్ అయితేనా కట్ అయితాదా అది
ఉహు
అసలు ఓరికి సరిపోడు వాని కం నాకేం లే వంశీగాడు ఏమంటాడో తెలుసా మనకంటే వాని కన్నా మంచి జాబ్ తెచ్చుకోవాలి నువ్వు అంటాడు తెలుసా వాడు
నేను అదే కోరుకుంటన్నా
వాడు కుళ్ళుగోలా అట్లా చేసి ఎట్లు తెచ్చు తెచ్చుకుంటావు కొంచెం గట్టిగా ట్రై చేయి అంటాడు తెచ్చు పిల్లలలో నుంచి ఏమైంది అంటే అం
అయినా వానీ తో నీకు కంపారిజన్ ఏంది వాడు ఏబి సి డి లు కూడా రాని వేస్ట్ నా కొడుకు వానితో నీకు అన్ని వచ్చి అన్ని వచ్చినాయి వాని తో వానికి నీకు కంపారిజన్ ఏంది మరి ఊరికు ఉండు గబ్బున బట్ట వాడు
ఏది ఎంపీ ఎన్ సుల రెండు కోడు చేస వాడి వాడే తోపు అనుకుంటుండు ఏం చేస్తాం
ఏ దాంట్లో
ఎంపీఎంసీలో
ఏం రానోడు పెద్ద ఏ ఇగుసుకొని పడుతాడంట అలాంటోడు
అసలు వచ్చినోడు ఎప్పుడు ఫ్లెక్స్ చేసుకోడుతెలుసా
అదే గాధ ఏం రానోడు అంతా ఓవరాక్షన్
ఏమోలే వాడితో ఏంది నిజంగా అంటే వాన్ని అసలు ఎవరు మర్చిపోలేరు తెలుసా ఎందుకంటే వాడు చేసిన పండ్లు అట్లాంటివి ఇవన్నీ ఎప్పుడే ఎం తిట్టుకుంటనే ఉంటారు
అమ్బ తిట్క తిట్క చవల్ వడట్లే చవల్
ఏం తెలుసు బాబు జోష్ణ హరీష్ అంటే వాళ్ళ కూడా తిడుతు వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు అందరుూ తిట్టేవాళ్ళ నా తెలిసి ఇంగా వాడు వల్ల పోరాట్రానిక్స్ ల్యాబ్ లో గోరికి ఏడు పాయింట్లు పన్నాయి అందుకే అవ్వవలసి అ పాప సిజీపి పడిపోయింది ఆ పాప అయితే ఎట్లా తిట్టుకుంటుంది అస వాడి వల్లే నాకు పోయిండేది వాడి వల్లే పోయింది వాడు బాగుపడక కూడుదు వాడు సా
నిజంగా నేను అదే క్లాస్ లో ఏ ఏమి రానోడు కూడా బాగుపడాల వాడు మాత్రం బాగా పడకూడదు
వాడి వల్ల పాపం ఆ పిల్ల స సిజిపి ఎక్కడికో పడిపోయింది ఎప్పుడు ల్యాబ్ లో టెన్ పాయింట్ సారొళ్ళు అంత వీడి వల్ల వీడు ఇరికించినాడు కదా ఆరోజు ఆ పాప ని బాగా అవును సెవెన్ పాయింట్ చేసినాడు అంట తెలుసా వాడికి జస్ట్ ఆరు పాయింట్లు ఐదు పాయింట్లు జస్ట్ పాస్ చేసినాడు అంట వాడిని
హు
వాడు చేసేదాన్ని చేసి చేసి ఒక అమ్మాయి ఇరికిచ్చిపోయిన నాకు అదే మెంటల్
నిజంగా వాడు మగ్గోడు అయితే గిన నాది తప్పు ఉంది నేను అడిగినాను ఆహ
నాది వైవ అయిపోయి పో వచ్చి కూర్చున్నాను సార్ ఆ పాప కూడా ఉంది సార్ ఆ బా బుక్ లేట్ చూడండి సార్ ఎనకాల రాసింది సార్ పెన్సిల్ తో అని చెప్తే మళ్ళీ చూపిం డు కూడా అబా బుక్ లేట్ తీసుకునే వాడు నాకైతే మెంటల్ వస్తోంది వీడేందిరా వీడు చెప్పించుకొని మళ్ళా ఆ పిల్ల ఏ ఎరేజర్ తే కొట్టేసిందని కూడా చూపించినాడు తెలుసా సార్ క సార్ చూస అవును అయి అయితే ఇల్లు ఇటు ఆ ఫార్టీ ఫైవ్ ఫీల్ పో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు పిలిపి బతిమిలాడినందుకు గౌరీ నేను పాస్ చేస్తా పో అన్నాడంట సో నేనే ఏం చేయలేదు అది ఇది అని అంటే చూసి లాస్ట్ కి ఏడు పాయింట్లు వేసినాడు మనకి ఐదు ఆరు పాయింట్లు ఎన్ని ఏసి పాస్ చేసినాడో వాడు వల్ల ఆ పాపకి గిన్ని మార్క్స్ తగ్గిపోయి సీజీపీ పడిపోయింది ఇప్పుడు ని ఇప్పుడు కో ఆ పాప అమృతం దాటి ఉండాల్సిందే ఆ పాప అట్లాంటది వీళ్ళది గబ్బు నా కొడుకు
ఓకే ఓకే వెయ్యి రూపాయలు నావే
ఇగా నైన్
నాకు చెప్పొద్దు వాని గురించి చెప్తంటే రేపే పోయి చంపెయ్యబుద్ది అయితాంది
అందుకే తల్లి ఎవరిని చూడకోకుండా రాకుండా ఉండేదే మేను అనిపిస్తుంది అబ్బులు కూడా నేను రాను మనకెంట టడి
నేను ఇది చెప్పేది ఎవ్వరు రాకోకుంటే ఇట్లనే పోయి
పొయ్యి సార్
ఏం చెప్తున్నారు సార్ ఆమె వచ్చిందంటే పోయి వాడుతోనే కూర్చుంటాది
అడగాలని ఇంట్రెస్ట్ రాదు నేర్చుకోవాలన్నా తపన ఉండదు
ఎట్లా చెప్పింగా ఎట్లా రాబుద్ధి అయితుంది చెప్పేది ఇట్లనే
చూద్దాం ఇంకో టూ డేస్ చూద్దాం ఇంగా అట్లా చేస్తే ఇచ్చేసేదే ఇంగా
ఇయాల డోసు చానా ఎక్కువ చేస్తుంది ఆమె
మాది ఉంది
ఆ పిల్లోడే అట్లా ఆ
మరి అంత
ఉషా ఆన్సర్ చెప్తుంటే బాగా ఆ వాళ్ళకి ఏ వాలెట్ లో చెప్తున్నారంటే అది వెనిక్కి తిరిగి చూసిందంట ఏం వెనిక్కి తిరుగు అన్నావు వైరుతో ఊరేసి చంపేస్తా నిన్నీ అని అంటాడంట అక్క చానా ఎక్కువ చేస్తున్నారు అట్లే ఆవునా
ఏం చేస్తూ ఇట్లా వాళ్ళు తగులుతానే ఉంటారు జీవితాంతం చూసుకుంటూ పోతుండాలే
మరి ఇ దరిద్రంగా నేను నా ఎంటైర్ లైఫ్ టైమ్ లో చూడలేదు గా ప్లీజ్ మణికంఠ వాన్ని ఎట్లా అట్లా ఇరికియాల్ల నేను లేకుంటే వాళ్ళ పేరెంట్స్ నెంబర్లు దొరుకుతే అసలు వాళ్ల అమ్మ ఎట్లా పెంచి సచ్చినోదో
ఇంట్లో ఆడపిల్లలు లేరు అందుకే వానికి ఇది ఎట్లా ఏమీ అనేది అస్సలు తెలీదు వానికి
ఇంగా ఆడపిల్లలు ఇంట్లో ఆడపిల్లలు లేకుంటే వాళ్ళకి ఇంగా మంచిగా అమ్మాయిల వాల్యూ చెప్పి పెంచుతారు మళ్ళ ఇంత గలీజ్గా పెంచరు ఆడ
ప్రతి ఒక్క అమ్మాయిని కామెంట్ చేసి ప్రతి ఒక్క అమ్మాయి బండ్లో కని ఏ చేసి చాలా చెప్తున్నా ఇంట్లో చెల్లో అక్కో ఉంటే నాకు చెల్లి అక్క ఉంది అని ఆలో చిస్తాడు
ఆఈనా కొడుక్కి బచ్చలో కొడుకువాడు ఊకోని నాకు అన్నీ గబ్బు మాటలు వస్తాయిలే ఉ
పాపం ఈ మధ్య హైమ మారిపోయింది మంచిగుంది ఆ పాప బయట ఏడైనా కనబడితే హాయ్ బాయ్ అని చెప్తాది ఆహ బోకుది కలుసుకున్నారు మీరంతా ఒకటై డైరెక్ట్లీ ఎంత ఎంత నీచుగా మాట్లాడుతాడో
ఏ నువ్వు అట్లా సైలెంట్గా ఉండకూడదు అనాలా
నోరు ముస్తారా అ పాపే ఇప్పుడు ఒక్కసారి తప్పు చేస్తే ఇంక అన్నిసార్లు అంతేనా నోరు మూసుకో ఎందుకు అట్లా మాటడతావు ఆ పాప ఏంది గ్రూప్ లో మంచి పరిచయయింది అని చెప్పి హాయ్ బాయ్ చెప్ తంటది మామూలే నువ్వు మళ్ళీ అంత ఘోరంగా తిట్టదు రవి తేజ నిన్నేం పచ నేన్నే మాట్లాడలే కదా అంటే ఊరి అయిపోయి ఏందో వాడు పొద్దున్న టీ షాప్ పోయింటే పన్ లోపల కూర్చొని తాతనాడు టీ అ పాప ఆ క్యాంటీన్లో
ఆ అన్నీ పింపులేద
అర్థమే కాదు నిజం చూప్పాలింటే వాడవలేని ట్రైనింగ్ కూడా రావడం లే ఈ మధ్య కావాలని ఇంట్రెస్ట్ ఏ లేదు
నేను సార్కి చెప్దాం అనుకంట నేను చెప్తాను ఆగనింగ ఏమో అందరినీ అనుకుంటుంటే ఏమి మేము మా మా పేరెంట్స్ కి పుట్టన వాళ్ళమే మాకి క్యారెక్టర్ అంటూ ఉంటాయి మేం రోడ్ లో పోయ అందరు అనలా అంటే అనిపించుకుంటు ఉండడానికి మేము ఏమన్నా మేము చదువుకోవడానికి వచ్చినాము వద్దని అనిపించుకోవడానికి రాలేదు యడ ఆ అయి ఇడ తిక్కది ఎట్లుందో ఏమో నేను గీన్న అయింటే గిన అట్లనే పో చెప్తుంటే ఉ
చెప్పే వంతిన గొడవ పడుతుంటే ఎవాడురా నువ్వు నాకు ఊరి వేసి చంపడానికి అడుగుతింటే
ఖచ్చితంగా అంటాంటీ నేను ఎంత మంచిగు ఉంటాను అంతే మంచిగుంటా కాదు అని మరి ఇంత ఓవరాక్షన్ చేస్తే మాత్రం మా నాన్నకు చెప్తే ఏం లేదు ఆ.
మంచిగుంటే ఒక్ ఒక అమ్మాయిని పాప అని పిలిచాలని కూడా రెస్పెక్ట్ లేకుండా పేరు పెట్టి పిలిస్తాము ఒక అమ్మాయి పిచినన్న అమ్మాయి లేపోతే పే
వాడు అనుగూడదు తరుణ్ వాడు చదువు చదువుకోకపోయినా సరిగ్గా చదవకపోయినా ఎంత మంచి పిలుస్తాడు అందరినీ ఆ
ఏ రోజు ఒక అమ్మాయి కూడ పాప అనేందిలే అంత బాగా ఉంటే వీడు చూస్తే నేను చెప్తాను పెంపకం అట్టంటిది ఇంట్లో అక్క చెల్లులు ఉంటే ఒక అన్న చెల్లిల్లి పిలుపులిస్తే వాళ్ళైతే డై వాళ్ళకు షా హోటల్ ఉంటుంది హోటల్లో వాళ్ పని చేస్తారు సార్ వాళ్ళ అమ్మ డాడీ వీడో పెద్ద రిచ్ పెద్ద లేనిను లెవల్ అన్నట్టు పెడతాడు వాళ్ళ ఏదైతే చిన్న హో తెలుసా నేను మొన్న చూసిన రాజు గంతో సినిమా పోయినప్పుడు వాళ్ళ నాయన బయట దోస్ లేస్తుండా వాళ్ళమ్మ లోపల ఏదో చట్నీని ఏందో ఇస్తుండే అట్లా ఫ్యామిలీ నుంచి వచ్చి మన వీడేదో పె
మళ్ళీ ఎందుకంటావు అంతా ఓరా ఓర ఎక్కడ నుంచి వచ్చినామ అనేది గుర్ గుర్తు పెట్టుకోలి ఎవరైనా ఆ
అది ఒడేఓఇప్పుడు రెండు వేలు కట్టాల మనం
కట్టలేమో దాంట్లో కూడ ఉండి సచ్చినాడు మళ్ళ
ప్రతి దాంట్లో ఉంటాడు వాడు
అది చీడపూరుగు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు
వాడు త్రీ త్రీ టు లో ఎన్పిటిలు జస్ట్ పాస్ ఫెయిల్ అయింటే బలుండు ఒకటే కట్టు
పోయివుంటే బాగ దేవున్ని కోరుకుంటున్నా వాడు అసలు బాగు పడకూడదు ఎంత మంది అమ్మాయి ఇబ్బంది పెడుతున్నాడు
అవును ఈ పిల్లలు ఏం జే హర్షిత విలంత రావడంలే వాళ్ళ కూడా ఇంట్రెస్ట్ లేదా మాలాగే
ఆడు
ఇగ స్టార్ట్ చేసి
ఎట్లా పుట్టి సచ్
ఏం చేస్తాం ఇంగ అట్లా వాళ్ళు జాబ్ వచ్చేస్ దగ్గర ఎక్కడో ఒక సారి ఉంటారు ఇంక అట్ల వాళ్ళు ఫేస్ చేయాలి ఇంక తప్పుధు
అందుకే అక్కో చెల్ల ఉంటే అర్థం అయితది
ఉమ్
అండి వాళ్ళ అమ్మలు కూడా ఎట్లా పెంచల్ల తెలీదక్క మళ్ళీ అంతగా పెంచుతారా డోంగనవట్ భయ వాడేదో పెద్ద హీరో అన్నట్టు క్లాస్ లో అందరు భయపడతారా నాకు అర్థం కాదు వాడికి నేను ఒకే ఒక ఒకే ఒక దాంతో నేను ఎనకడుగు వేస్తాన్నా ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్ టైము డిపార్ట్మెంట్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటే బాగుండదు బాగుండదు అన్నట్టు కమ్గా ఉన్నా నా జోలికి రాణి ఆ ఆగేదే లేదు నేనైతే ఉమ్ నా ముంధ రా అనింటే నా ముంధరా అనమను ఏయ్ మైనా తర్వాత కాలేజీ కూడా రాడవాడు బెట్టు కడతాను నేనయితే నేను అన్నాడా నన్న ఏమైనా అనింటాడు ఖచ్చితంగా ఎ అనింటాడు వాడు
ఏమో గుర్తుకు లేదు
న ఓరాక్షన్ ఆపింగా
ఏమో గుర్తుకు లేదు నాకు మర్చిపోయినా
ఇంటాడు ర వడు అనిన్నాడు నాకు తెలు నాకు తెలుసు చెప్పవాని గురించి అందరినీ అనిటోడు నన్ను అన్నడా చెప్పు నా ముందర అనమనువని చెప్పు ఏమన్నారు చెప్పు ఈ ఈ అంటే ఈ కాలేజ్ కు వచ్చినప్పుడు ఫస్ట్ టూ త్రీ డేస్ బాగా చేశానా కదా అనింటడలే ఇంకో ఒగటి
గుర్తి లేదక నకు
మా ఆబబ ఆబబాన కాబట్టి ఊరికే ఉందిరా నేన అయితేనా
అది కదా
కానీ ఎట్లో గట్లా ఈ ట్రైనింగ్ అయిపోలోపు వాన్నీ ఇరికించల్ల
దొరుకుతాడు దొరుకుతాడు అయ ముందా సపోర్ట్ చే సక్ తేజా ఏమని తిట్టుకున్నాను నువ్వు నీ నేను సపోర్ట్ చేస్తాన అంటంది ఇంగమ్మ ఇంక ఏం చేస్తాం అట్లా వాళ్ళు ఉన్నాం
అదే మన్నాడు ఎగ్జామ్ అయిపోతే కార్తిక్ సర్కి కంప్లైంట్ చేసేది మన ఏదనా మంచిగా చెప్తే వింటాడు మనకంట సరే అక్కడ మా నేమ్స్ రివీల్ చెయ్యకండి
ఉ
చెప్పే రీజన్ లో చెప్పండి సార్ అని జెప్పల్ల
చొప్పల్ల కానీ ఫస్ట్ లో మన మీద అయితే డౌట్ వస్తది పక్కా గ్యారెంటీగ హండ్రెడ్
కార్తీక్ సార్ చెప్పినట్టు తెలిగూడదు ఎవరికి
హూ
రా అర్థమైంద
ఆ సారొచ్చి మళ్ళ చెప్పగూడదు
సార్ మరి మీరు చెప్పినట్టు ఎవరికి చప్